హలో ఆ వినపిస్తుందా
ఆ చెప్పు మీ కాలేజ్కి ఇంకా ఇంటర్వ్యూస్ ఏం కంపెనీస్ ఏం రాలేదా ప్లేస్మెంట్
ఉహు మాకు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది
యావరేజ్గా ఎన్ని కంపెనీస్ వస్తయి
ఆ అన్నీ ఇంకా ఏం తెలీదు నాకు అన్ని సాఫ్ట్వేర్ లో అయితే అన్ని వచ్చేస్తాయి మాక్సిమం మా కంపెనీస్ అయితే ఫైవ్ వస్తాయ్
సాఫ్ట్వేర్ టెన్ అన్న వస్తాయా అట్లీస్ట్
మ్మ్ వస్తాయి అనుకుంటా
హ్మ్ హు
మ్మ్ మ్మ్ ఇంకేం
మీ ఫ్రెండ్ మిసేజ్ చేయలేదా నీకి
లేదు అదే నువ్వేదో మొన్న తనకి ఇంటర్వ్యూ వచ్చిందంటవి కదా
ఏవరికి
ఇప్పుడే చెప్ ఆ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది
తన ఫస్ట్ రౌండ్ లోనే
మ్మ్
క్లియర్ చేయలేదంట
ఎవరన్నారు నీతో ఇలాగ
సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వద్దు బట్ అదే నిజం
అవునా అంటే ఎవరైనా తెలుసా అవునే ఉంటుంది కనెక్షను ఆ కాలేజీ ఏదో
ఆ
ఆ కాలేజే కదా ఎవరొ ఒకరు చెప్తారులే అంటున్నా
ఎవరో ఎందుకు చెప్తారు తనేే చెప్పింది
అవునా అయితే నీతో మాట్లాడుతుందా
అప్పుడపుడు
హ్మ్ హు
అలా నేనే మెసేజ్ చేసిన కంపెనీ వచ్చింది కదా ఏమైంది
ఆమ్మో
అమ్మో అనేంత ఏం లేదు అక్కడ
ఏంటి మా అక్కడ
నువ్వు అమ్మో అంటున్నావు కదా అమ్మో అనంతా ఏం లేదు అక్కడ అంటున్నా
మ్మ్
నీ ఫ్రెండు మెసేజ్ చేయలేదా
లేదు తనకి నేనే ఇంతకు ముందు అంటే సిక్స్ త్రీ మంత్స్ క్రితం చేసినాన నా
తనకి కాదు
ఆ
ఇంకొక అబ్బాయి అక్కడ స్కూల్ దగ్గర ఉంటా
ఆహా నేను ఎందుకు చేస్తా నాకేం అవసరం వాళ్ళందరితో
అ జస్ట్ నార్మల్
నేను నార్మల్గా కూడా స్కూల్లో ఎవరికి చెయ్యను నేను నా పని నేను చూసుకుంటా ఉంట అంతే
అందరు అంతే చేసేది
అందరు అంతే కాదు నేను డిఫరెంట్ లే
అదే అందరు చెప్పమను విషయం
మ్మ్ నాకేం వచ్చో అంతే నా పని నాకే సరిపోతుంది డైలీ
ఊ
ఆ మాట్లాడితే మంచిగా మాట్లాడాలి ఆ వాడికి చెప్పు
ఎపుడు ను చెప్తున్నావు చెప్పు
మాట్లాడితే వాట్ ఈస్ వాట్ అన్నట్టు మాట్లాడాలి కాని ఓవర్ గా రియాక్ట్ అయితే అ యోవర్ తీస్కోర్ కదా
ఆ
వాళ్ళకి తెలిసు ఉంటుందికదా ఊ ఎలా ఉండాలని ఎవరికినీ తెలిసు ఉంటుంది
అయినా వాడేం చెప్పలేదు నీకు ఫేస్ టు ఫేస్ పాపం నేనే చెప్పినది
ఊ ఏమని చెప్పినాడు నీకు తను
ఇష్టం అని చెప్పినడు అంతే ఇష్టమని చెప్పినాడు ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఏదోకటి చెప్పేస్యలే డైరెక్ట్గ
ఆ నేను అదే చెప్పినను అంటే తనే ఏం చెప్పలేదు ఇంకా
ఎస్ అంటే మూవ్ అవుతారు లేదంటే వరి పని వాళ్ళు చేసుకుంటారు ఏ
కానీ తను ఉండేది వన్ ఇయరే కదా వన్ ఇయర్ లో కూడా ఎక్కువ డేస్ ఏ ఉండలేదు మనతో
ఉ
మరేమీ తన చిన్న ఏజ్లో
ఉ మనకు అసలు ఆ ఫీలింగ్స్ రావ్ వాడికి ఎందుకొచ్చిందో అర్థంకాల
కదా నాకు అదే డౌట్ వస్తుంది
ఉ
ఇంకా ఏం చెప్పలేద తను
ఇంకంతే ఇంకా నన్నంటే అ తిడతాడు అప్పుడప్పుడు ఎందుకు చెప్పినవ్ ఇది అని
అయ్యో
నువ్వు మాట్లాడుతున్నావ్ కదా అంటాడు నా మొబైల్ ఇస్త చెక్ చేసుకో నువ్వే ఏదైన్నా ఎక్కువ మాట్లాడుంటే అడుగు అని చెప్తా
అంతేలే మంచి పని చే
తనక ఏమన్నా ఏమన్నా తెలిస్తే ఇంటర్న్షిప్స్ లేదంటే ఏదైనా స్కాలర్షిప్స్ ఏమైన అవసరం న్నిటి తెలిసి చెప్తదిని నేను చెప్తానుంతరా అంతకన్నా ఏమి ఉండదుని చెప్తు
ఆ
మా అమ్మ కూడా తెలుసు నేను మాట్లాడేదిని
అవును నేను చెప్పా ఒకసారి
హ ఏమని
ఇట్లా మాట్లాడతాారమ్మా అంటే నేను కూడా మాట్లాడతానంటే ఏం కాదులే అని చెప్పా
ఈ మీ మమ్మీ నా
మ్మ్
అయినా నేను ఈ రోజు ఏం తప్పు మార్లవా నీ కంఫర్ట్ ను కంఫర్ట్ డిస్టర్బ్ చేయ్యలే కదా కూడా
ఆ లేేదులే
వాడి మడ్ది వచ్చి తప్ప
మీ క్లాస్ లో ఎవరితో మాట్లాడవా
ఆహా ఎవరితో నేను చాలా ఇంట్లో ఒకటి చెప్తున్నాను కదా వాళ్ళంతకు వాళ్ళు మాట్లాడితే తప్ప నేను మాట్లా మాట్లా
ఊమ్
స్టార్టింగ్ లో అయితే లవులో మాట్లాడచ్చు ఒక అమ్మాయి చేసింది మెసేజెస్ టూ టైమ్స్ అంతే అది ఒక వేరే పర్పస్ నుంచి చేసింది
ఉ అవును
కొద్దిగా ఆ అమ్మాయి అడిగిందంట వాళ్ళ ఫ్రెండ్ చెప్ అడిగిందంట మా ఫ్రెండ్ ఎందుకు అబ్బాయి అట్లా చూసాడు ఆ అమ్మాయి సైడ్
ఉమ్
నేను అడికి చెప్పిన అండి ఇప్పటి నుంచి కళ్ళకి గంతులు కట్టుకుొని వస్తా అ కాలేజ్కిి ఉమ్ ఇప్పుడు స్ట్రైట్ వచ్చినయి కన్వర్ట్ చూడకుండా ఎలా ఉంటారు నా చూస్తా ఉంటే ఏం చెప్పిల్ల వాళ్ళకి ని ఫాలో అవుతాను లేదో నీకు మిసేజ్ చేసాను నువ్వు అనళ అంతేగల
ఉమ్మ్ అయినా ఎక్కువ మనము ఇప్పుడు బీటెక్ లో మనమంతకు మనమే ఉండడం చాలా బెటర్ ఎవరితో క్లోజ్ గా ఉండ కుడా
అది ఒక ట్రాప్ నిజంగాంటే ట్రాప్ లో పడినాం అనుకో సర్
సక్సెస్ ఏమో గాని ఫస్ట్ లైఫ్ స్పాయిల్ అవుతుంది
అదొక డైలీ రొటీన్ అయిపోయింటది తెలుస వాళ్ళకి రావడం పని చేసుకో ఏమైనా వర్క్ కుంట చేసుకోవడంంటే లేదంటే గంటలు గంటలు మాట్లాడడం
ఆ అదే
ఇప్పుడు స్కిల్స్ ఏం నేర్చుకుంటారు పి నా సబ్జెక్ట్లు ఎవరు క్లియర్ చేయలేరు అవును మొన్న రిజల్ట్ వచ్చినా నేను చెప్పడం మర్చిపోయినా ఎయిట్ పయింట్ టూ
ఊమ్ బాగోచ్చాయి ఏం లేవు కదా ఇప్పుడైతే సప్లీలు
ఆహా ఏం లేవు అదొ ఒకటే పడిన అది క్లియర్ అయిపోయింది అంతే
ఉమ్ నువ్వు తనని అడగాల్సింది ఎందుకంటే మా స్కూల్ మా కాలేజ్ లో చదువుకున్న చూ ఎలా రాయాలి అంటే తను ఏమైన్నా సరి ఇస్తాడు కదా ను్ ఫస్ట్ టైమే కదా రాస్తుండేది
అలాగా శ్రావణి ఎవ్వర ఏం చె సారీ ఎవ్వర ఏం చెప్పినా ఏం అర్థం కాదా గేమ్ అన్నిీ ఎక్స్పీరియన్స్ తోనే అర్థం కావాలి
అవును అది నిజమే అనుకో
ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏమైంది నువ్వు అది నీకు ఆ క్వశ్చన్ వచ్చినా రాకున్నా ఫస్ట్ నువ్వు ఆ క్వశ్చన్ లోన్న కీవర్డ్ హెడ్డింగ్ పెట్టేసి ఏదో ఒకటి కొద్దిరు ఆ కీవర్డ్ రిలేటెడ్ గా రాస్తే సాలు ఫస్ట్ టూ రిలేషన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలా ఎలా అడిగిన రాసేయాలా
ఆ అవును పాస్ అవ్వడానికి
తర్వాతనే మూవ్ అవ్వాల నెక్స్ట్
బీటెక్ నుంచి మనము లైఫ్ లెసెన్స్ నేర్చు కుంటము ఎలా ఉండాలి ఏమని అంతే
ఉమ్ యూకే ఎవరు నచ్చలేదా మీ కాలేజిల ఎవరు ప్రపోజ్ చేయలేదా
చేస్తా ఉంటారు మన మొహన్నీ పట్టించుకోము
మాట్లాడతవ నువ్వు ఇంతకు కాలేజీలో
లేదు నేను లాబ్స్ లో ఇంకా తప్పక మాట్లాడిసింది మాట్లాడాలి మేమైతే ఎందుకంటే గ్రూప్గా చేస్తామా
ఆ
అదే కాక మేము ఎల్ఈస్ కదా
అ
నా రోల్ నెంబర్ నుంచి అంత బాయిసే నేను ఒక్కదాన్నే
మీ బ్యాచ్ లో నువ్వొక్కదానివే గర్లా మీ ల్యాబ్ బ్యాచ్ లో
అవును డిప్లొమాల అంతే ఇక్కడ అంతే
అ
ఇంకా ఇంగ గ్రూప్గా కలిసి చెయ్యాలి నేను మాట్లాడను కుదరదంటే ఇంకా మనమేం నే ర్చుకుంటాం అక్కడికి వెళ్ళి
అవును
ఇంకా అప్పటికి కొంచెం సేపు మాట్లాడేస్తాము అంతే కానీ మావాళ్ళందర మంచివాళ్ళే బాగా మాట్లాడతారు మనం మాట్లాడకపోయినా వాళ్ళే అర్థం చేసుకొని మాట్లాడేస్తరు
అలాగా
ఉ అవును
ఆ
చెప్పించడం కాని బాగ చేస్తారు
ఆహ
ఉమ్
ఏదో అప్పుడే బాగుంది లైఫ్
అవును ఇంకా అప్పుడే బాగా ఎంజాయ్ చేయాల్సింది మీరోచ్చి అంత చెడగొట్టేసారు ఇదిగా అరే జమ్మిచెట్టు కింద ఉంటారు చూడు తనే
వాడేంది వాడేంది చెడగొట్టినోడు
అంటే అప్పుడు తను వచ్చినాక కొన్ని డేస్ గొడవ జరిగిందిలే మన అందరికి అ
ఎందుకు ఇప్పుడు నా మైండ్ సెట్ వేరు వాడేమనలా పాపం
ఏమో నాకలా అనిపించింది తను గుర్తు చేసుకుంటే నాకు అవే గుర్తోస్తాయి అ
నా మైండ్ సెట్ ఏ అప్పుడు వేరు ఎందుకో అప్పుడు అలా ఎందుకున్నానో కూడా నాకే అర్థమవ్వదు
అయ్యో నువ్వేం అప్పుడు తప్పుగా ఏం లేవు కదా మంచిగానే ఉన్నావు అనుకుంటా
అంటే యాటిట్యూడ్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నా
అవునా నాకెప్పుడు నిన్ను చూస్తే అలా అనిపించలేదే
ఇప్పుడు గర్ల్స్ తో ఇంట్రెస్టింగ్ మాట్లాడాలి ఎవరైనా ఎవరైనా బాయ్స్ ఎ ఇంట్రెస్ట్ చూపియ్యాలి మాట్లాడడానికి
అంతే అంటావా
కాదా నేను జనరల్గా చెప్తున్నా అది మనం చేయమనుకో అది వేరే విషయం జనరల్ గా అదే కద జరిగేది అది మనం చెయ్యం అది వేరే విషయం ఇప్పుడు నేను అలా చేసి కొట్టే వాణ్ణి కాదు కదా స్కూల్లో వాళ్ళ దగ్గరకి వస్ మాకు నచ్చదు ఏదో అప్పుడుంతా ఇప్పుడు తలుచుకుంటే ఏమనిపీయదు అంతే జస్ట్ మూవ్ ఆన్
తిను ఏమి ప్రిపేర్ అవ్వలేదన్న గేట్ కి అలాగా మీ ఇంటి దగ్గర ఉన్న అతను
అతనా ఆహా గేట్ గేట్ ఏం లేదు ఇంకా ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్
అదే ఇంతకు ముందు ఏమన్నారంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతో
హ్మ్
నాకు క్యాంపస్ లో వస్తే పోతాను పెద్దమ్మా లేదంటే ఈ పాలమ్ముకుంటా అని చెప్పినాడంట
అంతే అంతే కదా మరి ఆ మాట చెప్పినాడంతే ఖచ్చిత తం క్యాంపస్ లో వస్తాది అని అర్థం
అవును తనకి చాలా నాలెడ్జుంది స్వామి
నాలెడ్జ్ కాదు చానా పేషెన్స్ ఉంది ఎవరు కూర్చొని నేర్చుకుంటాడు చెప్పు ట్వెల్వ్ వరకు ఎలెవెన్ వరకు కూర్చోవాల డైలీ నేర్చుకోవాలంటే
ట్వల్వ్ వరకు నేర్చుకునేస్తాడా
ఇప్పుడు నేను కూడా లెవెన్ వరకు కూర్చుంటా కాలేజ్ లో
అవును
ఆ ఆ డిస్టబెన్స్ లేకుండా బాయస్తో తిరగకుండా అమ్మాయిలతో మాట్లాడకుండా ట్రాప్ లో పడకుండా అంతా డిసిప్లిన్ కూర్చోవాలండి
ఏదైనా గాని సిక్స్ మంత్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక దాంతో సెటిల్ అవ్వచ్చు అంటారు
సిక్స్ మంత్స్ జస్ట్ డొమైన్ కే సరిపోతుంది ఏదైనా ఒక నేర్చుకోవాలండి ఫుల్ స్టాక్ ఇవన్నీ ఎన్ని ఉంటాయి అనుకున్నావు డిఎస్సీఇ జావార్ మొత్తం ఫస్టు ఏది ఫస్ట్ మనకి ఎక్స్ట్రీమ్ గా రాదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేర్చుకుంటాం ఇది కాదు నేర్చుకునేది మళ్ళీ చేంజ్ చేసి రావాలా అట్లాసం ఫస్ట్ థీరీ నేర్చుకుంటాం తర్వాత ప్రాక్టికల్ నేర్చుకోవాలని అట్లా వస్తం అట్లే టైం వేస్ట్ అయిపోతుంది అ
అయినా మనకి సెమ్ కూడా ఉంటుంది కదా వాటిలో పడి కూడా కొంచెం సేపు ఏమో నేను సెమ్ వాళ్ళు ఏం